హలో బాగున్నారా ని
ఆ బాగుందండి
ఏం చేస్తున్నారండి
కర్రీ
అవునా టిఫిన్ చేసారా అండి
తిన్న ఇగో మటన్ కర్రీ చేద్దామని
అవునా ఆ హ ఏం టిఫిన్ చేస్ సరే అండి మరి ఈ రోజు అవునా
హ్మ్ మీరు చేసిండ్రా మరి
ఆ మేము చేసినాం అండి ఇందాకనే టిఫిన్ చేసినాము మేము కూడా ఈరోజ దోశ చేసుకున్నాం అండి
ఆ
ఇంకా లంచ్ ప్రిపేర్ చెయ్యట్లేదండి పనులు ఉన్నాయి కొన్ని చిన్న చిన్న పనులు అవి చూసుకొని ఇంకో గంట వరకి మెల్లగా ప్రిపేర్ చేస్తానండి ఆ ఏం ఏం ఏం చట్నీ చేసుకుంటారండి మరి టిఫిన్ లో ఏ కువగా అవునా
నేను పల్లి చట్నీ బాగా చేస్తా లేకపోతే టమాట ఏయ్య
అవునా
హ్
ఆహా
మీరు
మేము కూడా అంతేనండి ఎక్కువగాన అయితే పల్లి చట్నీ అబ్బా ఇడ్లీ లోకి అయితే పల్లి చట్నీతోపాటు టమాటో చట్నీ వేస్తాము ఇంకా ఇడ్లీ లోకి సాంబార్ నేను కూడానండి సాంబార్ ఇష్టంగా తింటారు ఇం మా వాళ్లు ఇడ్లీ సాంబారు హ వడ చేసినా కూడా ఎక్కువగా ఇదే పల్లి చట్నీయే చేస్తాము అప్పుడుప్పుడు కొబ్బరి పచ్చడి య
మా కొబ్బరి పచ్చడి బాగుండదండి అస్సలు బాగుండదు కొబ్బరి పచ్చడి
హ్ తింటారండి మా ఇంట్లో ఆ తింటారండి మా ఇంట్లో ఆ తింటారు తింటారు
ఆ
ఇడ్లీ ఆ దోశలోకి తింటారు కొబ్బరి చట్నీ
అవునా ఏంకరెజ్ చేస్తారు మరి
కర్రీ ఈ రోజు చికెన్ చేద్దాం అనుకుంటున్నామండి సండే కదా ఆ ప్రతి సండేకచ్చిత ఖచ్చితంగా నాన్ వెజ్ చేసుకుంటాం. ఈ రోజు చికెన్ చేద్దాం అనుకుంటున్నాం.
మరి ఫ్రయ్య లేకుంటే ఇట్లా సూపా.
ఆ సూప్ ఆహ్ మ మరీ బాగా ఫ్రై కూడా కాదండి ఇట్లా గ్రేవీ లాగా చేస్తాం ఆ ఆ చిక్కగా పిల్లలు సూప్ సూప్ ఉన్నా కూడా ఎక్కువ తినరండి.
అవునువును.
ఆ మళ్ళి పీసెస్ లు కూడా ఎక్కువ తినరు కొంచెగా గ్రేవీ లాగా చేస్తే వాళ్ళు ఇష్టపడి తింటారు
అవునా
అట్లా చేస్
మేము కూడా అంతే బాగా బాగా దగ్గరకి చేస్తాము ఇవాళ మటన్ కాబ దగ్గరగేసి బగారు యేసిన బగార్ యేసిన కాంబినేషన్ కై ఉత్త అన్నమయితే కొంచెం వేరే ఉంది
అవును వేరే ఉంటది కాంబినేషన్ బాగుంటదండి బగారా తో పాటు నాన్ వెజ్ చికెన్ చికెన్ మటను పన్నిరైనా మంచ్ మంచిగుంటదండి.
హ్మ్
ఉమ్
ఇంకా
ఇంకా అయిపోయినాయండి మరి పనులు జ్యూస్ అ మా అయి కాలేదా
ఇంకేం కాలేదు
అవునా జ్యూసెస్ ఇంకా చెయలేదండి. చేస్తానండి లంచ్ తర్వాత జ్యూసెస్ చేస్తా మార్నింగ్ అంబలి కూడా చేసామండి అం జోన్న రాగిజావా
రెండు చేసిండ్ర
జేష్ణం అబల్ దగు తరు పిల్లలు ఇష్టంగా
అవునా ఏది జొన్నపిండి తోటి చేసిందా లేకుంటే జొన్నంబలేనా అంటే మీరు అంటే ఇప్పుడు డైరెక్ట్ తీస్తార ఇట్ల పుల పెడుత
లేదండి పుల పెడతాము ఆ పుల పెడత తం నైట్ రోజు నైట్ పులవెడుతాం కొంచం లైట్గ వాట్ వేడి చేసి నలు పిండేసి ఇట్లా మంచిగ కలిపి ఉంచుతాం
అదే దానిపైవాటర్ తీసి
పైన వాటర్ తీసి మళ్ళీ మార్నింగ్ ఎసరు వేట్టి ఇది పుల వేసింది అల్ ఇష్ట చి ఉప్పేసి మంచి మరగనిస్తామండి
మళ్ళీ వాటరన్ల పోస్తారు
అ ఆ అవును
దా దాసిపెట్టి మళ్ళా పిండికల్ప
ఆ మళ్ళీ పిండి కలుపుతామండి రోజు కంపల్సరీ అవునా
అంబలి జెసి
ఆహా మజ్జిగ అవునా మా వాళ్ళు కూడా ఇది గట్క ఉంటదికదండీ మక్క గట్క దాంట్లో మక్క గట్ట కలో ఈ అంబలి పెరుగేస్త కొని తింటారండి ఒక లైట్ గా ఉప్పేసి ఇప్పుడు మనది మనం పచ్చడి పెడతే తింటాం కదా మామిడికాయ పచ్చడా ధన్తోనిలే పోతే ఉల్లిగడ్డలుంటయి కదా దాంతో తింట అది కూడా చాలా బాగుంటందండి
క్కగా చేయం కానీ జొన్న జోన్నగట్క ఉంటుంది ఐడియా ఉంద ద
అ ఆ
జొన్న గట్కా చెస్
అవునా
అది కొంచెం హెల్దీకి మంచిగుంటది దీనికి బాగుంటది అని
ది గట్కలో పప్పు కూడా బాగుంట అదండి
పప్పు బాగుండదుగని సాంబార్ బాగుండు హ్మ్ మాకు హ్మ్ అది ప తెల్లగా ఉంటది పుల్ల పుల్లగా ఉంటది గట్క బాగుంటది అది కాంబినేషన్కి కొంచెం హెల్తీ ఫుడ్ అని ఇది జొన్నరొట్టె అట్ట చేస్తా నేనింక
ఆహా అదా మేము కూడా చేసుకుంటాము అండి జొన్న రొట్టె
హ్మ్మ్
అవును షుగర్ పేషెంట్స్కైతే అయితే చాలా మంచి
ఆ మాఇంట్లో ఎవరికి లేకుండా మా హస్బెండ్ హస్బెండ్కు ఉండే షుగరు మంచిగనే ఉండే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండే మొన్ననే షుగర్తోటీ చనిపోయిండు హ్మ్
అ
అదే జొన్న రొట్టె చేసుకుంటా పెట్టిన తర్వాతా రెండు గోధుమరొట్టె చెసుకుంటాం
ఆహా
టే లేకుంటే ఇట్లా అట్లు
ఆహా
హ్మ్
అట్లు దెంతోని చేస్తారండి మరి
బియ్యంపిండితోడి చేస్తా గోధుమపిండి ఉప్పుకారం కలిపి అల్లం వేల్లిపాయి జిలకరేసి గోధు పిండి అట్లేస్త ఎప్పుడైనా
ఆ మా ఇంట్లో చక్కెరఅట్లు చేస్తామండి గోధుమ పిండితోని చెక్కర ఉ ఫాస్టింగ్స్ ఉన్నప్పుడూ ఆ ఎక్కువ చేసుకుంటాం ఇవి ఇంతయుండో టిఫిన్ బాగా బాగుంటదంట అది కూడా స్వీట్ స్వీట్ గా
అవును
ఆ
స్వీట్ సీట్గాగా బానే ఉంటది
ఆ
లేకుంటే ఉప్మా కొంచెం ఉప్మా వేసి కొంచెం హ్మ్ ఇది చేస్తాం అన్నట్టిగా అంటే ఇటు కారము అటు ఉపమ ఇదే తీపి హ్మ్
అవున
ఇంకా
హ్మ్ ఇంకా చెప్పాలండి మరి ప్రజెట్ అయినా వెళ్తున్నారా
ఏటైనా వెళ్తున్నావా ఇగో ఇగో వ వచ్చే వారము అటు పోయేదున్నది కరీంనగర్ కి కరీంనగర్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెల్ పెండ్లి ఉన్నది అటు పోతా
అవునా
హ్మ్ అదే అదే బట్టలు గిట అన్ని స్టిచింగ్ కి ఐపోయినై స్టిచ్చింగ్కి ఇచ్చిన హ్మ్ హ్మ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళకి బిడ్డది మ్యారేజ్ ఉన్నదైతే వెళ్దామని హ్మ్ రెండు మూడు బ్లౌజులు ఉన్నాయి కుట్టి చ్చటి
ఆహా
తిందామని కొంచెం బయటకు తీసి
ఆహా మరి ఎట్లా అండి ట్రైన్ తో వెళ్తారా బస్సెస్
బస్సే మాకు దగ్గరే ఉంటదంటే ఫోరు ఫోర్ అవర్స్
ఆహా బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి కావచ్చు ఆహ అవును అ
అదే
మేము కూడా ఇప్పుడు ప్రయాణాలంటే ఏం లేవండి దేవస్థానాలకయితే లాస్ట్ ఇయర్ వెళ్ళాము సరే ఎండలు ఉన్నాయి కదా అని షిర్డికి ప్లాన్ ఏసాము కానీ కానీ ఈ సారి సెట్ అవ్వలేదు ఎండలు బాగున్నాయి కదా అని ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇ కొంచెం ఇబ్బంది అవుతుందని ఇక దగ్గర దగ్గర్నే పార్క్ కుందండి మా ఇంటి దగ్గర ఆ పిల్లలి సాయంత్రం ఈ రోజు కాసేపట్లా తీసుకెళ్ళాలని చూస్తున్నాం వాళ్ళు కూడా మైండ్ రిఫ్రెషింగ్ ఉంటది కదా సమ్మర్ మళ్ళీ ఇంకొటి ఇరవై రోజులు అయితే పాపం వాళ్ళకి కూడా స్కూల్ స్టార్ట్ అవుతుది ఆ ఈరోజు కా కా కాసే పట్ల టైమ్స్ పంపిద్దామని ఈవినింగ్ సండే కదా వెళ్దాం అనుకుంటున్నాం నిన్న డి మార్ట్ క వెళ్ళినామండి మా దగ్గర దగ్గరలోనే ఉంటది డి మార్ట్ ఆ వెళ్లినం బస్ మాకు బ మాకు బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి మాకా ఒక ముప్పై నిమిషాలు పడుతీ ఆ సామాన్ అంతా డి మార్ట్ లోనే తెచ్చుకుంటామండి
నెల నెలకి
నెలకి సామాను డి మార్ట్ లోనే తెచ్చుకుంటాము పిల్లలకి ఇవి నైట్ షూట్స్ ఐన నైట్ పాయింట్స్ డ్రెస్సెస్ ఇవన్నీ తే తెచ్చుకుంటామండి డి మార్ట్ అవునండి
అవునా మాకు డి మార్ట్ అంటే ఏంటది కాని రెండు సూపర్ మార్కెట్లు ఉన్నాయ్
ఆహా ఆహా
సూపర్ మార్కెట్ లో అన్నీ అవైలబుల్ గా ఉంటాయి మాకు
అవునా
ఆ సూపర్ మార్కెట్ లనే తెస్తాం ఫ్రెష్ గా ఉంటే ఉంటది సూపర్ మార్కెట్ డి మార్ట్ కన్నా ఇంకా ఫ్రెష్ ఉంటది అది
అవును అవునవును డైలీ డైలీ వస్తాయి తే కదా స్టాక్ ఆ
మళ్ళీ బాగా యో సేల్ అయితది కాబట్టి
ఆహా
ఆ తొందరగా వస్తాం అంటే ఈ రోజు వచ్చిన సామాన్లు రెండు మూడు వేలు అయిపోది కాబట్టి
అయితే అవునవును ఫ్రెష్ ఫ్రెషగా వస్తా ఉంటాయి ఈ పప్పుల అయితే ఇక మాకు మా చేన్లలోనే పండుతాయండి పొలం బియ్యం గాని పప్పులు గాని ఆ మాకు చి చెన్లు ఉన్నాయండి ఆ సంవ సంవత్సరానికి సరి ఇక్కడ అన్ని ఆ ఇక అందులోనే పండిస్ తం మేము
అవునా
ఆ కంది పప్పు పేసర పప్పు పెసళ్లు అయితై చిక్కుళ్ళు అనుములు ఇవన్నీ మాకు అయితయండి మా చేన్లల్లోనే పప్పులు అంటే మేమేమి తెచ్చు కొముగని ఇవ్వే ఇగా గ్రోసరీస్ ఉంటాయి కదా సోప్స్ షాంపూస్ అవి ఇలాంటివి మేము డీమాట్లోనే తెచ్చుకుంటాం
ఇంగా మేం కూడా అంతే మేం అంత సూపర్ మార్కెట్టే మది సమాన్ అంతా సూపర్ మార్కెట్ ఇట్లనే వస్తది మాకు
అ అవునా
హ్మ్ నెలకు ఒక్కసారే తేస్తాం మధ్య మధ్యలో ఏం తేమ్ ఇగ
ఆహా అంతేనండి నెలకొసారి చేస్తేనే మనకు కూడా అర్థమైతాయి ఖర్చులు అవును
ఏంటి రండి ఇంకా చేసిన
అవునా లంచ్ ప్రిపేర్ చేస్తున్నారా అయితే
చేసినను మీరు లె తినలేదా మరి
ఇ టిఫిన్ చేసినాం ఇంకా లాంచి చెయ్యాలి ఇక ఇంకా హాఫ్ అన్ అవర్ లో స్టార్ట్ చేస్త త ఓకే అండి మరి థ్యాంక్ యూ అండి మీ టైంని మాకు కేటాయించినందుకు
ఓకే ఓకే ఓకే తం
ఓకే అండి బాయ్ అండి